హలో ఆ తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
ఏం కర్రి
పప్పుచారు మీది పప్పుచార్
పప్పుచారా
ఉమ్
ఎంచేతారు మాది చేపలు మాది చేపలు
ఎంజాయ్
అంటే మీకు ఈత కూడా వత్తదా
ఆ వచ్చు కొంచెం అలా అలా కొడతా
కొంచమేన
ఆ కొంచెం
ఆ
ఇంకా ఏం చేస్తాండ్రు
ఏముంది ఫ్రీ ఫైర్ ఆడినా మీ ఊరిలో
ఫ్రీ ఫైరా ఫ్రీ ఫైరు కూడా ఆడతర అబ్బా కో ప్లేయరా
ఆ తోప్ ప్లేయరే ఆ రోజు కి ఎన్ని బాయిలర్లు కొడతారు
రోజుకి యే గెలవ అనుకోండి ఆడిన ప్రతి మ్యాచ్ మ్యాక్స్ బోయనే ఇక
ఈట్లేర
దిగా మాములుగా మీరు ఒకట రెండ
మురా అంటే మ నాప నా పేర్ల
ఆ టాపప్ అంటే ఇక మాదాంట్లో కామన్ ఇగ అవి ఫుల్ గా చేత్తడు టాపప్ ఇంకా ఫ్రీ ఫైర్ ఒకటేనా ఇంకా పబ్జీ ఆడతరా పబ్జి ఆడరా క్యారమా పబ్జీ ఆడతా పబ్జీ త్రీ
అవి కూడ ఆడతం అవి మంచిగా ఆడతారా
ఇగ రెండో ఫిల్మ్ పర్ఫెక్ట్
ఆహా
ఇంకా వీడియో గేమ్స్ కాకుండా ఇంకా క్రికెటా ఆడతాం
ఆహ్ రోజూ
రోజు
మార్నింగా ఈవినింగా
ఇగ మార్నింగ్ మార్నింగ్ ఆడతాం ఈవినింగ్ ఆడతాం ఆఫ్టర్నూన్ ఫ్రీ ఫైర్ పబ్జీ మీరు
మేం కూడా సేమ్ మార్నింగ్ ఈవినిం ఒకే మార్నింగ్ ఆడతాం ఈవినింగ్ ఆడ్ ఏదంటే ఏది ఏది ఇంట్రెస్ట్
బట్టర్ ఆహ్ బాలర్ ఆహ్ రొండా ఏదన్నా ఒకటి పర్ఫెక్ట్ ఉండాలిగా
ఇగ రొండిట్ల రొండు ఆహ్ ఆల్ రౌండర్
ఉఉహుం
ఇంకా
మీరూ
నేను వికెట్ కీపర్
ఆహ్ తిన్నారా మరి
ఆహ్ తిన్నా
బ్యాటింగ్ మంచిగా చేస్తారా మీరు
అన్ని సిక్స్లు ఫోర్లె నా
ఆహ్ ఇక రోజుకొక రెండు మూడు బాల్ అయినా పోతా ఉంటాయి ఆడుతాంటె తుప్పు ఇక ఆడితే అని
ఇక కా అది కామన్
మీరు ఎక్కువ అలాడుతుంది అట్లా అట్లాడుతుంది
ఏం మనం పర్ఫెక్ట్ రెండిట్లో
ఆహ
ఇక బాలు పోతా ఉంటాయి కొంచెం టైం వేస్ట్ అవుతాంటాది గడ్డి బామ్లో పడతా ఉంటది బాల్ దొరకదు
ఆ అంటే మీర్ పర్ఫెక్ట్ గ్రౌండ్ లేదాండి ఇక్కడ
ఈ చిన్న గ్రామం
ఆ మాకు ఆడ మంచి స్టేడియం లేకుండా గ్రౌండ్ పెద్ద
అంటె మాది కొంచెం ఇంలలు ఉంటది చుట్టూ ఎద్లు గెడ్డి బామ్ బర్రెలు ఎడ్లు కట్టెలు ఇవన్నీ ఉంటా ఎకట ఎక అయితే
ఆహా ఇక మేమ అయితే చెరువు చెరువు కడనా ఆడుతాం చెరువు ఎండిపోయి చెరువు ఎండిపోయిన ఉండే కదా ఆయడ్జు
ఆ అవునా మీకు ఫ్రీ ఉంటద
ఎంతకు వచ్చినా ఇంకా కానీ అ చెట్ల కి పోతాయి బాళ్ళు
అవును
హ బిట్టు పెడత బిట్టు పెట్ట ఆడతారా నార్మల్గా ఆడతారా
అప్పుడప్పుడు బిట్ పెడతాం అప్పుడప్పుడు నార్మల్గా ఆడుతాం ఎక్కు ఎక్కువ బిట్టే పెడతాం
ఆహ మేము ఏం చేస్తాం అంటే ఫ్రెండ్లీ గా ఆదుకుంటాం ఇకా బిట్ పెడుతనికి డబ్బులు ఉండవు మాకాడ
ఇంకా ఎవరన్న
ఏమో మా దాంట్లో అదంతా ఉండదు మేము మేము అడుకుంటాం ఇంకా ఈత కి పోతారా మరి రోజు
ఆ పోతా పోవాలి ఇగ
ఆహా రోజు పోతు తరా
ఆ రోజు పోతాం
హు హు ఆహు
మీరు ఆ బాయి దగ్గర పని గిట్ల అమ్మి ఇట్ల ఫోన్ చేసి రమ్మంటే పోతా బాయి దగ్గరికి
ఎంచెత్తరు బాయ్ కాడిబి
హుహా ఆ గడ్డి వి ఒరాటికి జెక్కుతాం. ఏదైనా పన్ చిన్న చిన్న మోట్ల్ పొలం వెడతం.
హహా
మా ఎడ్లు బర్లు బాయకడ బా దగ్గర్నెంటాయ్.
ఆహా
ఆ అక్కడ వాటి దె, ఆ ఉన్నాయి మీకు
ఉన్నయ్ ఉన్నయ్.
అవునా ఎన్ని ఉన్నా మీ ఆ ఇప్పుడు ఎన్నకాలం కదా
ఆహా ఇష్ దగ్గర స్వేచ్ఛ, ఉహు మరేప్ప నేలే ఏసింరో
కరీ మొక్కజొన్న, వరి ఇంకా ఆ మొక్క క్కజొన్న అమ్మినం మూనెల
ఆహా ట్ల గవర్నమెంట్ కమీల ప్రైవేట్ కమ్నిరా మరి
కొంచెం టైం పట్టింది గవర్నమెంట్ కమ్మినం కనీ, టెన్ డేస్ ఇబ్బంది పె
ఆహా ఇప్పుడు ఆయందా కట్నం ఉంది.
హ మనకే మీ మీరేం ఏసిల్లు.
మొత్తం పొలం
ఉ అవునా
న ఫుల్లు కారం ఉండే మీర్చేసినం.
ఆ పొని
అ ఆ ఆ మిర్చి పేరు తలవదు కాని ఫుల్,
అవున ఎలాగా ఈసారి నెక్స్ట్ సారి ఏయ్యాల, ఊ మాకు కూడా కారం లేదు చానా ఇబ్బంది, ఊ
ఈ అ మర్చయితనే మంచిగా ఉంటది,
ఆ అదైతే తెలిచిన గిట్ల ఇయ్యొచ్చు. ఫ్రీగానే ఇస్తారు మీరు ఫ్రీ ఇస్తారా వేరేటోలకు,
ఫ్రీగా అంటే ఇయ్యం, ఇగ మన కష్టపడి పండించి ఫ్రీగా, ఇతే మనకి ఉంటాయి,
తెలిసిన ఒళ్ళకి ఇతం వేరేటోలకి పైసల కే ఇతం గాని,
తెలిసినోళ్లకైనా ఎవరికీ అయినా ఇగ కష్టాన్ని ఫ్రీగా ఇయ్యద్దుగా,
అవునా అ మా వాళ్లకు అది కామన్,
ఉహు అహ అహ, వందరోజుల పనికి పోతార మరి,
ఆ పోతాం మీరు,
నేను ఫోను,
అవున
అంటే రోజ పొద్దుగాల, అ మల్ల మధ్యాహ్నం వస్తారా,
ఆ పొద్దున మధ్యాహ్నం వాసత్తా
ఆహా
హు నలో వాళ్ళ,
హ బొంద మీద గడ్డి అ అవన్నీ పీకేయల,
ఆ మట్టి తవ్వాల కుండలు తీయాలా డ, పాలతోని తవ్వాలి మొత్తం,
ఆ
చాల పని ఉంటది ఎక్కడ, వంద వందరోజుల పని ఉంటారు కానీ, చాలా పని ఉంటది ఆడ,
ఆహా చ్చ ఉడా నార్మాల,
రోజుకు ఇంత పడుతుదో తెలవదు,
అది మీరుయా హు బం బండి తొలచ్చ మీకు మాకు కార్ తోడచ్చు బండి తో
క పర్ఫెక్ట్
పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటాను అట్లా
అవునా
మ్ ఇ కార్పేర అయవ మ్
నేను జస్ట్ కార్ దో
ట్రాక్టర్ తోలోచ్చు ఇక దాని తటి ఇ కారుతో దొడ అట్లా అట్ల
మ్ హు
పర్ఫెక్ట్ ట్రాక్టరూ ఇ డాక్టర్ంటే పోలేలక పొలాల పని కి ఇ అ అప్పుడప్పుడు ఏంది రోజు తింటాం సీజన్ ఉంటే
ఓహ
మ్
అంటే నీకు నీ సొంతంగా నేర్చుకున్నారా లేకపోతే ఎవరైనా నేర్పించారా
నేనే నేర్చుకున్నా ఇద దాన్నిచుకునేటప్పుడు కొంచెం యాసిడెంట్ ట్ల ఊ పెద్ద అంటే ఇయ నార్మలే టాక్టర్కే ద్దోళ్ళకు ఒకళ్ళకు ఏం కాలే
అవును
ఊ
ఏనా నీంగూ నేర్చుకోవాల్సి తార్ దోలచ్చు గానీ
ఊహూ
ఐర్వల్ ఉంటది కదా
ఆహా మేం పల్లెటూరు ఉండం మీటి పల్లెటూర్లో ఫుల్లు వేడిగుంది గాలి
అవును నేను గూడా పల్లెటూర్లనే
ఆహా ఇప్పుడే హైదరాబాద్ అన్నారు ఇప్పుడే సిటీ నుం టామన్నారు
అదే బెస్టార్
ఊహూ
ఇప్పుడు పల్లెటూరులో ఉంటాం మహా
సర్లే సర్లేండి బాయ్
సరే